అవును నమస్తే అండి హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తది
నమస్
ఆ వినిపిస్తుందండి
ఆ వినిపిస్
బాగున్నరా అండి
ఆ బాగున్ననండి మీరు బాగున్నారా
మ్ బాగున్నా తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నాము ఇందకే ఏం చేస్తున్నావ్ చాలా వేడిగా ఉంది కదా
అవునండి ఇప్పుడు వేసవికాలం కదా అండి చాలా వేడిగా ఉందండి మీ సై డ్ ఎలా ఉందండి
చాలా వేడిగా ఉంది ఇంకా వేసవికాలం ఈ రోజు కొంచెం కొద్దిగా వర్షం పడింది ఇంకా వాతావరణం చాలా చల్లగా అయిపోయింది
అవునండి మా సైడ్ ఇంకా ఎండలు చాలా ఉన్నాయండి ఫార్టీ డిగ్రీస్ వరకు ఎండగాస్తాదండి
అవును చాలా రోజుల నుంచి అసలు ఎండలు కొడుతూనే ఉన్నాయి తగ్గకుండా బయటకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది
అవునండి ఇప్పుడు మాకు కూడా నలభై డిగ్రీల వరకు ఎండగాస్తుందండి దానివల్ల బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము ఇంకా మీ సైడ్ ఎలా ఉం
ఇంకా వాత వాతావరణం అనేది ఆ చాలా అసలు ఫార్టీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ దాకా ఉంది ఇంకా మొన్నటి వరకు అయితే ఇప్పుడు కొంచెం తగ్గి ఇంకా ఈ ఆరో నెల జూన్ వచ్చింది కదా అప్పటి నుంచి కొంచెం లైట్ గా వర్షం పడి ది మొన్నటి దాక
అవున అండి
ఇంకా పట్టణాల్లో చాలా వేడి ఉంటది వాహనాల వేడిపోగా కాలుష్యం ఇంకా రోడ్ల పైన కూడా చాలా వేడస్తూ ఉంటది ఇంకా పల్లెలో అయితే కొంచెం చెట్లు ఉంటాయి కాబట్టి ఏమనిపించదు పట్టణాల్లో ఎటు వెళ్దాం అన్నా ఆ దుమ్ము ధూలి కాలుష్యం చేయబట్టి కూడా వాతావరణం చాలా చెడిపోతుంది అసలు
అవునండి పట్టణంలో అసలు ఉండే కాదండి అదే పల్లెటూర్లో అయితే చెట్లు అన్నిీ బాగా ఉంటాయి కదండి చెట్టు దగ్గర చెట్టు కింద నీడ అవన్నీ ఉంటాయి కదా అండి ఇప్పుడు వేసవి కాలంలో మీరు జాగ్రత్త జాగ్రత్త త్తలు ఏమైనా తీసుకుంటున్నారా అండి
మ తీసుకుంటున్నాం లేకపోతే ఇంకా ఈ వేడికి వడ దెబ్బ తగ్గులుతది కదా వడదెబ్బా వస్తుందని మనకి వార్తల్లళ్ళో ఇంకా పేపర్ కి ఫోన్స్ లో నెట్ లో పెడతా ఉన్నారు కదా ఇగ బయటకి వెళ్ళినప్పుడు కూడా చల్లగా ఏదైనా జ్యూస్ స్ కొబ్బరి బొండాలు చెరుకు రసం ఇలాంటివి తీసుకోవాలి మీరు తీసుకుంటారా
అవునండి మేము రోజు ఎయిట్ టు టెన్ గ్లాస్ వాటర్ తాగుతుంటామండి అలాగే దాంతో పాటు కొబ్బరి నీళ్ు మజ్జిగా నిమ్మరసం ఇంగ సబ్జా గింజలంట ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటుంటామండి మీరు తీసుకుంటారా అండి
అవును తీసుకుంటాం ఇకా ఎండాకాలం వచ్చిందంటే చల్లటి వా నిల్ లేకుండా ఉండలేము జ్యూస్ లు లేకుండా ఉండలేము ఇంకా ఎ ఎండాకాలంలో మామిడికాయలు బాగా వస్తాయి కదా ఈ టైం లో మామిడికాయ జ్యూస్ అయితే చాలా తీసుకుంటూ ఉంటాము మీరు తాగుతారా మామిడికాయ జ్యూస్
ఆ తాగుతామండి మామిడికాయ జ్యూసు కలింగర కాయంట ఎక్కువగా నీటి శాతం ఉన్నా ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలండి
అవును కరాబుజ్జ జూస్ చ్చ తీసుకుంటాము ఇంకా కరభుజా జ్యూసు చెరుకు రసం ఇలాంటివి తీసుకుంటూ ఉంటాం ఇంకా పట్టణాల్లో ఇవే కదా ఎక్కువ దొరుకుతాయి ఇంకా చెట్ల గాలికి వెళ్దాం ఏమన్నా కని ఏదైనా పార్క్ కి ఎటైనా వెళ్ళాలి తప్పితే ఇంకా ఎం ముం యి పోద్దు నుంచి అసలు ఎండ వేడి కొడుతూనే ఉంది మీరేటైన బయటకేళ్ తుంటారా సాయంకాలం వేళ మార్కెట్కి షాపింగ్కి అలా
లేదండి మేము వెళ్ళేది వెళ్ళమండి ఎక్కువగా మేము పల్లెటూర్ కాబట్ ట్టి చెట్ల కిందుంట చల్లగా ఉంటుంది కదా అండి బయటికి అయితే వెళ్ళము చెట్ల కింద ఉండి పిల్లలతో అష్టా చెమ్మంటా ఇలా చిన్న చిన్న బం తాటలు ఇలాంటివన్నీ పిల్లలకు ఆడిస్తూ ఉంటామండి మీ సైడ్ అండి
అవును మేము కూడా ఆడుతూ ఉంటాము చెట్లకి ఇంగ మంచిగా అందరం కల్సి భోజనం కూడా చేస్తుంటాం అప్పుడ డప్పుడు చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదా కుటుంబ సభ్యుల్తో కల్సి ఇంట్లో పెంచుకున్న చెట్లతో
ఎ
ఆ ఇంకా చిన్న పిల్లలస్తే ఆడుకుంటూ ఉంటాము ఏదో ఒకా ఇంకా సాయంకాలం వేళ దగ్గర్లో ఉన్న గ్రౌండ్కు వెళ్ళి క్రికెట్ అది చూస్తూ ఉంటాము. ఇంకా... బయటకైతే అప్పుడప్పుడు వెళ్తాం కాకపోతే ఈ ఎండకీ ప్రొద్దున్ నుంచి అసలు వెళ్ళడం లేదండి సాయంత్రం ఐదు తర్వాతనే ఇంట్లో నుంచి బయటకు ఎళ్ళగలుగు న్నాం అంతే కనీ ఇంకా మధ్యాహ్నం అయితే చాలా వడ దెబ్బలూ వచ్చీ జనాలు పడిపోతున్నారు కదా
అవునండీ ఈ ఎండలు
జాగ్రత్తల్ తీస్కోవాల్ కదా ఏ
అవునండి ఒక చల్లని కర్ చీప్ అలా తడుపుకొని చన్నీళ్ళతో వేస్కోవాలండి లేకపోతే ఈ ఎండలకి పడే కళ్ళు తిరిగి పడిపోతారండి డిహైడ్రేషన్ వచ్చేసి
అవును మీరింకా ఈ ఎండాకాలం ఎటైనా వెళ్తారా అంటే చిన్న ట్రిప్ ఓ చుట్టాల వాళ్ళింటికైనా, ఇంకా ఏదైనా గుడికైనా చల్లని ప్రదేశమున్న ప్లేస్లోకైనా ఎక్కడికైనా వెళ్ళారా?
ఆ వెళ్తామండి మేము. ఎక్కువగా మా అమ్మమ్మ వాళ్ళింటికి ఆ ఊర్లకి వెళ్తుంటామండి అక్కడ బాగా గా చెట్లు బాగా అంత బాగుంటాయండి అక్కడ చల్లని ప్రదేశం అండి అక్కడ పల్లెటూర్ గదా చెట్లు తోట అంత బాగుంటుందండి. ఇక్కడ మనం పట్టణాలల్లో చాలా ఇరుకిరుక్గా ఉంటుంది. గాలనేది ఉండదండి మనకీ అదే పల్లెటూర్లైతే గాలనేది బాగా ఉంటుందండి. అందుకు అక్కడ ఊర్లక్ వెళ్ళి అక్కడా పిల్లలన్ తీస్కెళ్ళడము అక్కడ వాళ్ళకి బాగా ఏన్ వాటికి వాళ్ళ పిల్లలక్ కందర్కి చూపించడము అన్నీ అక్కడున్న ప్రదేశా పర్యావరణాన్ని అంతా చూపింతా అంతక్ ముందు. మీ సైడ్ అండి ఎ
అవును ఇంకా పల్లెల్లో అయితే మంచి పచ్చన్ పొలాలుంటాయి. మంచి మామిడి తోటలుంటాయి. మేము టైమ్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికెల్ అయితే మామిడి తోటా లోకి విందు భోజనానిక్ కూడా వెళ్తామండి. ఏదైనా వంటల్ చేస్కోవడానికి ఈ అలా సరదాగా ఆ మామిడి చెట్లలో తిరగడానికీ ఇంకా వెళ్తూ ఉంటాము. కుటుంబ సభ్యులు, చుట్టాలు, బంధువులు వీళ్ళన్ లంత వస్తారు. ఇంకా పిల్లల్తో వాళ్ళందర్తో ఎంజాయ్ చేస్తూ ఉం టం ఈ ఎండాకాలం ఇంకా మామిడి తోటల్లో చెట్ల నాడు మధ్యలో ఉంటే అసలు కు ఎండా వేడి అనేది తగలదు అసలు చాలా చల్ ఇలా ఉంటుంది ఇంకా టైం కూడా చాలా తొందరగా గడిచిపోతూ ఉంటుంది అదే ఇంట్లో ఉంటే మాత్రం ఇంకా వేడి చాలా కూలర్ ఏసీ గ్యాన్స్ లేకుండా ఉండనే లేము అసలు చెట్ల గాలి క అంత అద్భుతంగా ఏది ఉండదు అసలు
అవునండి ఇప్పుడు మనం మనకి చెట్లు లేకపోతే మనము అలా నివస సించలేమండి అసలు చెట్ల వలన మనకి గాలి వస్తుంది నీడనిస్తాయి పండ్లు ఇస్తాయి చాలా ఉపయోగాలు ఉన్నాయండి చెట్ల వల్ల
అవును ఇంకా పర్యావరణాన్ని అసలు చాలా కాపాడుకోవాలి చాలా చెట్లు ఉంటేనే మనకి మంచిగా సమయానికి వర్షాలు కురుస్తాయి ఎండలు కూడా చాలా కోట్టవు ఇంకా పట్టణాల్లో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద భవనాలు ఉండడం వల్లనే ఇంత ఎండా ఉంటది లేకపోతే ఇంకా పల్లెల్లాగా చాలా చల్లని వాతావరణం ఉంటది అసలు ఎండలు కూడా కొట్టావు ఎక్కువ ఇంకా అందుకే చాలా మంది పట్టణాళ్ళో ఉన్న వాళ్ళు పల్లె వాతావరణాన్ని కదా ఇష్టపడేది
అవునండి చాలా వరకు పట్టణాల్లో ఉండేవాళ్ళు పల్లె పల్లెల్లో ఉండడానికే ఇష్టపడుతున్నరండి ఇంకా ఈ వేసవికాలం లో మనం కాటన్ దుస్తులు ధరించాలండి అలాగే తలపైన గొడుగు గాని టోపు టోపీ గాని ఇలాంటి ఉపయోగించాలండి ఈ వేసవి కాలంలో మన మనల్ని కాపాడుకోవడాని కి మీరేమైన అలా ఉపయోగిస్తారా అండి
ఇంకా సరే అండి మరి ఇంకా మనం మళ్ళీ కలుద్దాం
ఆ సరే అండి ధన్యవాదాలండి